హలో అక్కా
వినిపిస్తుందా మా
ఆ వినిపిస్తుంది అక్కా
హ్మ్ ఆ ఈ ఫెస్టివల్ కి ఎప్పుడొస్తున్నావ్ ఊరికి
ఏప్రిల్లో వొస్తానక్క
అవునా ఫెస్టివల్ కి డ్రెస్ కుట్టిచ్చుకున్నావా ఉగాదికి
ల్ లేదక్క హాఫ్ సారీ తీసుకోవాలని ట్రై చేస్తున్నాను అక్క
ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోనా
ఆన్లైన్ లో అయితే ఒకసారి పెట్టానక్కా అది ఒచ్చేసి చున్నీ వచ్చేసి నేన హైట్ ఉన్నా వాటి చున్నీ వచ్చేసేసి కొంచెం పొడుగు తక్కువ
అవునా
ధట్స్ వై ఆఫ్ లైన్ లోనే చూద్దాం అనేసి ఉన్నాక్క
ఆమ్మ్ ఉమ్ బయటే మేళ్ళే షాప్ లో మా మంచి దొరుకుతాయి కాబట్టి మనం చూసి చెక్ చేసుకొని బాగ్ మంచి డిజైన్ ఉన్నవి తీసుకోచ్చు
ఏమనా డ్యామేజ్ ఉందా లేదా సెట్ అవుతు ఉందా లేదా అనేసి చూసుకుంటే బావుంటుంది అనేసి
ఆలైన్లో క్లాత్ బాన్నదిలేమా ఆలైన్ లో మంచిగా ఉండదు క్లాత్ బయటయి అనే మేల్ మనం బాగా చూసి తీసుకోవచ్చు
అవున అక్క మీరేమైనా అనుకుంటున్నారా అక్క
నేను ఒక సారీ తీసుకున్నాను ఇంకా ఒకటి హాఫ్ సారి కుట్టిస్తున్నాను
ఏ కలర్ అక్క
హాఫ్ సార్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ బార్డర్ వచ్చేసింది ఇంకా చున్నీ ఉంటా ది గదా చున్నీ కూడా పింక్ కలర్ నెట్టు శారీ అయితే గిన గ్రీన్ కలర్
అమౌంట్ ఎంత వాదిదక్క స్టాలరేట్ చి శారీకి
శారీకి వచ్చేసి ఆ థౌజండ్ పైనేపాడిందిమ
క్లాత్ అందుకు బా మంచిగా ఉందఅక్క
ఇప్పుడు ఎండకాలం కదా అందుకోసము కొంచెం కాటన్ వేర్ లాగా ఉంటే మేలు ఎక్కువసేపు కట్టుకోవచ్చు అనేసి కొంచెం సాఫ్ట్ ఉండే క్లాత్ అట్లా తీసుకున్న కాటన్ లో
అక్క ఏమైనా మీరు కూడా ఏమైనా ఊరికి వస్తున్నారా అక్క
ఇంకా లే ఏం అనుకోలేదు
రండి అక్క బాగా జరుగుతది కదా ఉగాది
ఆ అవును అదే యాట్ల కొట్ యాట్ల కోడోతారు కదా పెద్దమ్మకి అట్లా అమ్మవార్లకి హు పిన్ని వాళ్ళు పిలిచినారా
రండ అక్క వ
ఉమ్ బావా నేను పిన్ని వాళ్ళు పిలిచినారు వాళ్ళ ఊరికి పోదామని అనుకున్నాం
ఆ రండి అక్క బా మంచిగా ఎంజాయ్ చేద్దురు ఫెస్టివల్స్ కే కదా వచ్చేది అందరం కలుసుకునేది
వొస్తమా
హ్మ్
హ్మ్ సెలవులు దొరకడం లేదు అందుకు రాలేదు అదే పిన్ని వాళ్ళు యాట్లు పెడుతాఅని అంటే ఇంకా అక్కడ పోదామని ఉన్నాం
హ అక్క మీరోకరేనా బావ అందరూ వస్తున్నారా
నేను బావ ఇక్కడ పోతాము అవ్వ తాత ఆ వల్ల పుట్టింటికి పోతారు అవ్వ వల్ల పుట్టింటికి
ఉమ్ ఎవరినైనా మీరు అంటే మీరు వెళ్తున్నారా ఎవరినైనా మీరు ఏమనా పిలుస్తున్నారా
లేదు మనం గాదు కదా చేస్తాండేది ఆ మనల్నే పిలిచినారు గట్టి ఇంకా మేమే పోతనం ఎవరిని పిలిచలేదు
అక్క ఫెస్టివల్ అంటే కొ ఫెస్టివల్స్ లో కొన్ని కొన్ని ఉంటాయి కదండీ అక్క ఉగాది ఫెస్టివల్ రోజు ఏమైనా వంటలు చేసుకోవాలి ఇలా ఉండాల ఏదో ఏడు రకాల ఇదో అంటారు కాదండి
అది ఇవి షెడ్రుచులు కలిసిందేది ఉగాది పచ్చడీ చేస్తారు కదా
అవునక్క అది ఎలా చేస్తార్ అక్క
మామిడి పండు మాది మా సోరి మామిడికాయి వేప పూత, బెల్లము ఆ ఇంకా వగరు కోసం కారము చింతపండు ఇవన్నీ షెడ్రూచ్లని సిక్స్ కలిపేసి మొత్తము ఆ ఉగాది పచ్చడిగా తయారు చేస్తారు
అవునండి అంటే అది తింటే ఏదో ఏడు అంటే ఇప్పుడు ఓ కారం వచ్చేసి కోపానికి ఇట్లా అన్ని రకాల ఐటెమ్స్ తింటే మనకి కూడా బాగుంటుందని చెప్పేసి అలా చేస్తుంటారు అక్క
అవున అవును తీపు, పులుపు, వగరు చేదు వేపు పూనుండి ఆ చేస్తాను ఫెస్టివల్కి దీన్ దేవుని దగ్గర పెడతాను అవునా మ్ ఫెస్టివల్ కి ప్రతి ఫెస్టివల్ కి చేస్తాను ఉగాది ఉగాదికి ఇంకా హౌస్ డెకరేషన్ కి మామిడి మామిడి తోరణాలు కడతాం కదా అప్పుడు కూడా వేపు వేపుకొమ్మలు అవి
మ్
బాగుంటుంది డెకరేషన్ వారికి
అవును కొంచెం అది ఫెస్టివల్ మంచిది కదా బామ్
ఆ అవును అదే అది మనకి నూతన సంవత్సరం అంటే జనవరి కాదు ఉగాది కదా
అవున అక్క
కు బాగా చేస్తాం ఇంకా నెల నుంచి హౌస్ క్లీనింగ్ అంట అది ఇది ఇంకా కొ త్త బట్టలు కుట్టించుకోడానికి అంతా చనా టైం పడుతుంది
అవునక్క అందరినీ మన ఫస్ట్ ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటేనే మనం అన్ని ఫస్ట్ అంతా క్లీన్ చేసుకొని
ఉమ్ ఇంటికి కూడా రంగులు ఓపించినమ ఆ బయట అంత సున్నాంగోటీంచి తన్ క్లీన్ చేయిపీచినం ఫెస్టివల్ అనేసి
అ ఇల్ మొత్తం తుడిచార అక్కా
ఆ అంత క్లీన్ చేపిచ్చినం పెయింట్స్ ఏపించిన
అవు అక్క అంటే ఫెస్టివల్ బాగా జరుపుకుంటాము కదా
ఉమ్ మనకి కొత్త సంవత్సరం కదా ఉగాది సంవత్సరానికి ఓసార అనేసి అవ్వా అంత క్లీన్ చేపిచీ క్లీన్ చేపిద్
ఆ ఆఫ్ లైన్ లోనేను అక్క మీరు హాఫ్ శారీ తీసుకుండి
ఉమ్ బయటే షాప్ లో తీసుకున్నా
అవున
శారీ తీసుకొని శారీతో స్టి స్టిచ్చింగ్ చేయిస్తాన అన్న
అవునా అక్క
పట్టు శారీ పట్టు శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తాను
అక్క పట్టుసారి కొంచం స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు అంటే కుచులు ఎక్కువ రాణించుకోండ్ అక్క అవి మళ్ళీ తీసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి ఎందుకంటే మంచి కనపడ థాయ్ ఆ
వును ఐరన్ ప్లేట్స్ పెట్టిస్తూన్నానుమా ఐరన్ ప్లీట్సే దనికి క్యాన్ కన్ కూడా ఎ పిచిన
ఆ అదైతే కొంచెం బాగుంటుంది ర క ఎక్కువ కనిపిస్తుందా ఆ బ్లౌజ్ అక్క
బ్లౌజ్ నార్మల్ గానే కుట్టిస్తానడి అది వర్క్ ఏమి ఏపీయలే ఏపీయడం లేదు మగ్గం వర్క్ అంత అట్లా అంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని
ఫుల్ హ్యాండ్ ఆ వన్ బై ఫోర్ త
ఆ ఫుల్ హ్యాండ్స్ ఏం కాదు ఆ హ్యాండ్స్ కోచ్చేసి బుగ్గలోచ్చి కింద బర్డర్ రెసి బర్డర్ రెస్తరు
అంటే బాహుబలి టైప్ లా అక్క బాహుబలి జాకిట్ అంట
అవును ఇంగ బాగుంటుంది అనేసి హ్యాండ్స్ బా పెద్దగా వస్తాయి కదా బుగ్గలోచ్చి
అంటే హుక్స్ వెనకలకెలా పెట్ పేటిచ్చుకుంటే బాగుండు కదక్క ఆ అదైతే కొంచెం బాగుంటుంది అక్క అంటే ఇప్పుడు ర్రెండు కదా చ ఆ అది మేలక్క అంటే మంచి కనిపిస్తుంది
అవును జ్యువెలరీ అనీ వేసుకుంటే మంచి నీట్గ కనిపిస్తది చున్నీ వేసుకున్నాక
అవును అక్కా జ్వేలేరి అంటే సెట్టు సెట్టు మాక్సిమం ఎంత పడుతుంది అక్క
టూ థౌసండ్ అట్ల అయితే గీనా బా మంచి వస్తాయి మ
అంటే వన్ గ్రామ్ గోల్డ్ అనే కాదు నార్మల్ అయినా అక్క టూ తౌజండ్ ఆ
నార్మల్ వయితే థౌజండ్ పైన ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా
అంటే ఆన్లైన్ లో మీర్ ఏమనా కొన్నారా అక్క
హ్మ్ కొన్నాను మ బయిటి కొన్నా ఆఫ్లైన్ లోనే ఆఫ్లైన్ లోనే తీసుకున్నా హ్మ్
నేను గుడా తీసుకోవాలనుకుంటాన్నా అది హ్మ్ కుదరట్లేదు అక్క అంటే మరి పెద్ద పెద్ పెదే ఉండద అక్క అంటే మరి చాలా పెద్ద ఉంటాయి అంటే
అంటే సింపుల్ గా గోల్డ్ లాగ ఉండేవి అట్లన
ఆ అవునక్క ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ కి హైలైట్స్ కనిపరావాలని చెప్పేసి ఎక్కువ అవే తీసుకుంటారు అంటే చిన్న చిన్నవి కనపరావు కదా బంగారువి అలా కా
అట్లయితే వన్ గ్రామ్ గోల్డ్ లో తీసుకుంటే బాగుంటాయి
అంటే అవి కాస్ట్ య చాలా టెన్ థౌసండ్ ఎంతో సంథింగ్
మరి ఇప్పుడు గోల్డ్ గాని కొనలేము కదా ఇవే మేలు వన్ గ్రామ్ గోల్డ్ వైయితే బాగా కలర్ కూడా షేడ్ కావు కదా బాగుంటాయి
అక్క ఇవి కల్లారు గుట్టాలంటాయి కదా ఇప్పట్లో ఎంతుంటాయి అక్క అవి
గోల్డా లేదంటే నార్మల్వా
గోల్డ్
గోల్డ్ ఆ ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కదా ఏం తెలిదు
నేనైతే టూ థౌసండ్ అని ఎక్స్పెక్ట్ చేసా అక్క ఎంత
ఎందుకు కుట్టిచుకుంటావా
అదే ట్రై చేద్దామని అనక్క అంటే కుట్టిచుకోవాలండి ఇంకా
బాగుంటుందిలే చిన్నవి ఆ స్టోన్ లాగా వస్తాయి ముక్కురాయి ఉంటదిదా అంత చిన్నవి అట్లావైనా గుట్టించుకో లేదంటే రింగుల్లా వస్తాయి చూడు అవైనా పర్లేదు
అంటే రింగ్ వొచ్చేసి ఇక్కడ పైన అక్క అంటే చెవు దగ్గర ఉంటది కదా అండి అక్క మాములుగా కలరు పర్లే లేకోకుండా పైన అక్కడ బాగుంటుంది కర్ గింది
ఉమ్ బాగుంటుంది స్మాల్గా అంటే చిన్నగా వొచిన్నడే రింగ్స్ తీసుకోవాలి పెద్దగ అయితేనా బాగుండదు చిన్న సైజు
అంటే కింద జాలి అంటారు కదా అక్క కిందికి ఆల పడేలా
ఆ అట్లా ఏమ్ వొద్దు నార్మల్ గా ఉండేవి కుట్టిచ్చు జస్ట్ ఒక రింగ్ వొస్తాది గాధ జస్ట్ రింగ్ దానికి ఇంకా త్యాల్ లాగా అట్లా ఎం వొద్దు నార్మల్ గానే వొద్దు ఓన్లీ రింగు
నోస్ రింగ్ గూడ ట్రై చేద్దాం అనేసి ఉన్నానా అక్క తక్కువనే ఉందక్క అంటే మరి అవి మనం వాడంగా వాడంగా అంటే కలర్ అంతా పోతుందక్కా
ఏది
నోస్ రింగు చిన్నద ఒక చిన్న రింగ్ లా ఉంటుంది
అవి ఏం కాదు గోల్డ్ వి అయితే ఏం కాదు గోల్డ్ వియితే అట్లా కలరేం పోవు దా ఏం కాదు
ఆహా నార్మల్గా ఇప్పుడు ప్చ్ ఓ దొరుకుతున్నాయి అండి అక్క ఆన్లైన్ లో పాకెట్ అంతా వచ్చి అని చెప్పేసి
అలాంటివి బావుండవ్
పే
గోల్డ్ వి కుట్టించుకునే బాగాటుంది
ఇప్పుడు కుట్టిచుకో మీకు డ్రస్ చి స హాఫ్ సారి స్టిచ్చింగ్ ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ పడింది అక్క అంటే సారీ తీసుకోడానికి థౌజండ్ కుట్టించుకోవడానికి
అంతా స్టిచ్చింగ్ కాస్ట్ అంతా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అట్లా వొచ్చింది
బెటర్ ఏలెండి అక్క
ఉమ్ అదే ఆన్లైన్ లో క్లాత్ బాగుండదని బయట కుట్టిచ్చిన
నేను ఒక హాఫ్ సారి తీసుకున్నాను అక్క ఆదైతే అంటే నా నేను హైట్ ఉన్నా కాబట్టి నాకొచ్చేసి వోణి చాలా కింద నీకు రాలేదక్క పై కిన్నది ట్టించుకున్నాయ్ కట్టుకోవాలా వద్దా అనేసి ఆలానే పేట్నాను అక్కడ
ఉ అదే బయట తీసుకో ఆన్లైన్ లో వొద్దులే
అదే సారీ బయటె తీస్